హలో
హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్
హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్
ఏం జేస్తున్నారండి
ఏం లేదండి ఇవాళ వంకాయ కర్రీ చేసాను
ఆ ఎలా చేస్తారండి మీరు
మేమ అండి ఆనియన్ కోస్తాం
ఓకే ఉమ్ హు ఓకే
ఆ ఇంకా ఏమంటారంటే టమాటా ఆ అవి కోసి కొంచెం ఆయల్‌ ఏసి ఏసి కొంచెం ఆవాల్‌ జీలకర్ర ఎయ్యాలే
ఓకే
ఆ యేసిన తర్వాత వంకాయ ఆది ఉల్లిపాయ యేయాలండి
ఓకే ఓకే ఓకే ఓకే
ఏసిన తర్వాత
ప్రతి సంవత్సరమా అండి
వంకాయ ఏసి దాంట్ల అల్లం వెళ్లి పేస్ట్ అవి అన్నీ యేసేయాలండి
ఓకే
ఏసిన తర్వాత ఒక టమాటా ఎయ్యాలే
ఆహా
అవునండి అట్ల అండాలి మీరేమ్ కర్రీ చేసిన్రండి
మేము ఇవాళ పప్పు చేసానండి బెండి ఫ్రై చేసాము
అవ్నా
మిర్చి ప్రై చేశారు ఇంకా అంగన్వాడీలో దొరికేటి కురుకురే ఫ్రై చేశారా అండి ఒక కర్డ్ క పెరుగు ప్యాకెట్ మరియు అ అచ్చ తొక్కు అండి
అవునా అండి
అవునండి
ఆహా
భేండి ఫ్రై పప్పు
అవునాండి మేము ఇప్పుడే తింటున్నామండి అన్నం
అరే అవున అండి
ఆ ఇంక తిన్లే ఆమ్లెట్ ఎస్తున్నా
ఆహా ఆ ఓకే ఓకే ఓకే ఓకే ఆ మీ బాబు స్ స్కూల్కి వెళ్లారా అండి
అవునండి ఇప్పుడే వచ్చా అచ్చిండు
ఎందుకండి ఇంత తొందరగా అ చ్చిండు ఇవాళ
ఇవాళ హాఫ్ టైమ్ అట అండి
హాఫ్ ఆహహ
ఆ అయితే ఇప్పుడే వచ్చారు అతను అన్నం తినిపిచ్చాను ఇప్పుడే మీకే వర్షం వస్తుందా అండి
అవునండి ఇగ ఫుల్ వర్షాలు స్టార్ట్ అయినాయండి
అవును మాకేం కాస్తుందండి మీ పిల్లలు రాలే
పిల్లలు ఉన్నారండి ఇంట్లోనే ఉన్నారండి బాబు అంగన్వాడికి వెళ్ళారాండి
మీ అంగన్ వాడి స్కూల్లో అన్నం ఇస్తారా పిల్లకు పిల్లలకు
ఆ ఇప్పుడు ఇవాళ నుంచి స్టార్ట్ అంటా అండి ఇన్ని రోజులు లేకుండే ఇవాళ వండారట మా పిల్లలు అయినా కూడా అంత కారం కారం అట్లా తినరండి మా పిల్లలు చూస్ చూసి తింటారు అవి
అవునా అండి
ఆ గుడ్లు ఇస్తారు ఇంకా ఏంటంటే కురుకురేలు ఇస్తారండి
ఆహా
అవునండి ఇంకా అండి అవునండి తిన్నామండి జస్ట్ ఇప్పుడే తి న్నామండి మేము
అవునా మీ పాప ఎటువెళ్ళింది
మా పాప బాబు ఇద్దరు అన్నీ ఏసుకున్నారు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారండి
అవునా అండి కొట్టుకుంటరా వాళ్ళిద్దరు
ఆ ఇగ ఒక్కొక్కసారి ఒక ఐటెంకి ఇద్దరు గుంజుకుంటే అప్పుడు కొట్లాడి ఇగ ఏడుస్ ఏడుస్తారండి ఇద్దరు ఈక్వల్ గా కొట్లాడుతారండి పాప కూడా కొడుతది బాబు కూడా కొడతాడండి
హా హా మీ పాపా ఉషారా బాబు ఆ మరి
ఆహా ఇద్దరు సేమ్ అండి అట్లేం లేదు ఇద్దరు సేమ్
అవునా అండి
సిచువేషన్ వస్తే ఇద్దరు కొట్టుకుంటారండి
ఆహా
ఇంకా అండి చెప్పాలండి ఎలా ఉన్నారంటే మీ మామయ్య కొడుకు ఏమన్నా మీ ఆయన వచ్చారేమో ఏమైనా సమా
అన్నం తింటున్నామండి ఇప్పుడే
అవునాండి స్టార్ట్ చేశారా
చేయలేదాండి ఆమ్లెట్ వేస్తున్నాను ఇప్పుడే
ఆహాహా ఎలా ఉన్నారు మీ మామయ్య కొడుకు ఎలా ఉన్నారండి
ఆ ఇంకా చెప్పండి మీరే వింటా చెప్పండి
ఆహాహా చెప్పాలండి చెప్పాలండి ఎట్లా ఉన్నారు మీ మామయ్య గారు ఎలా ఉన్నారు
బాగు ఆ బాగున్నారండి
ఏం తిన్నారండి మరి ఆయనకి ఏమన్నా పెట్టారా
అవునండి అన్నమే తిన్నారండి వంకాయ కూర తోటి తిన్నాడు ఇప్పుడే అన్నం తినేసి పండుకున్నాడండి
ఓకే ఓకే ఓకే ఎవరెవరు ఉన్నారండి ఇంట్లో ఇప్పుడు
మేము ఐదుగురం ఉన్నామండి మా మావయ్య మాయనా నేేను మా బాబు మా అత్తయ్య
ఆహా ఓకే ఓకే ఓకే ఓకే
ఉమ్
అవునాండి
చెప్పండి ఇంకా ఏంటిది ఏం లేదు అరే వాళ్ళకి చేసారాండి అమ్మాయికి అమ్మాయికి చేసార అక్క
అర్ధం కాలేదండి
ఆ అమ్మాయికి మీ నెంబర్ ఇచ్చినా చూడండి
ఆ మార్నింగ్ ఒక కాల్ మాట్లాడిందండి తను
ఒక్కసారి మీరు ఫిరి ఉన్నప్పుడు ఆమె కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా కోద్దిగా
ఆ సరే సరే చేస్తామండి చేస్తాం ఆమెకు మార్నింగ్ చెయ్యు అంటే నాకు బట్టలు ఉన్నాయని చెపీదండి అవును అవునాండి
ఆ నైవన్ వర్షం కొడుతుంది ఏమైనా చేసుకుంటున్నారా తినేటందుకు
ఆ
ఏం చేస్తున్నారు
పిల్లలు ఆడుకుంటున్నారు అయితే నాకు పిలిస్తే వెళ్ళానుండి నేను ఉ
మీ డ్యాడి పనికి వెళ్ళారా
ఆ లేదండి తిరుగుతున్నారు వస్తున్నరండి
ఆ ఆ
అవునండి లేదండి పని గీని ఏం లేదు
అవునాండి
అవునండి అవునండి
ఎందుకండి పని దొరుకుతలేదేమో వర్షం కోడుతుంది గదా
అవునండి
ఆ ఆహ హ బావున్నారా మీరు మరి
ఆ అండి బాగున్నామండి
ఆహా మీ అమ్మగారు పని అయిందా లేేద
మా అమ్మగారు ఇప్పుడే తిన్నారండి బట్టలు ఇవ్వాల ఉతకలేదు వర్షం వస్ తో వర్షం కారణంవల్ల ఎండేయి కదా అని అవునండి
మేము ఉతికినం కానీ ఏం లాభం లేదండి
అవునండి అదే అదే అదే అండి
వర్షం కి తడిసిపోతున్నాయి మా బట్టలు ఇవాళ
ఓకే ఓకే ఓకే ఓకే
అవునండి
ఇంకా అండి మీకు ఆ నేమ్ ఇంకా చెప్పాలండి మీరే
ఉ నేను తర్వాతకీ చెప్తానండి అన్ని మా మామయ్య గారున్నారు చెప్పండి మీర్ మీరు చెప్ ఆ మీరు చెప్తే వింటానండి చెప్పండి
ఉమ్
ఇడ్లీ ఖాయ గల్ల ఈధర్దే నాయిఖాతా ఓ బీ టైరో హలో తిన్నారాండి మీరు అన్నం
అవునండి తిన్నామండి తిన్నామండి మీ బాబుకి ఏం పెట్టారండి ఇప్పుడు మరి ఏం తింటున్నాడు
ఆయనకు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చానండి ఇస్తే అది ఏమైంది కొంచెం మాడింది ఇహ్
అయ్యో అయ్యో చూసి చూ
అది తినలేదండి తిననని
ఆయన ఇప్పుడు అక్కడనే తింటున్నాడా ఏంది మీ మామయ్య
ఆ
అ రే బాప్రే ఇక్కడ దరిపోదా అనక అక్కడ దరిపోదు
నేనే తినుమన్నానండి ఆయన తినా అన్నాడు వర్షం కొడుతుంది ఆ వర్షం కొడుతుంది కదా తిను అని అంటే ఆయనే ఆ గుడ్లకు పైసలు ఇచ్చిండు ఇరవయ్ రూపాల్ రెండు గుడ్లు తెచ్చినా ఆమ్లెట్ వేసినాండి
ఆ మంచి పని జే సిన్రండి అట్లా చేపియాలి ఒక్కక్క ఒక్కొక్క గూడు పది రూపాల్ ఈ ఒక్కటైతే
అవునండి తుమకు అలాగ్ సే దాల్కదేనా ఆమ్లేడ్ దుసరా ఆ చెప్పండి ఇంక ఏం సంగతి అండి మీ ఆయన ఏం చేస్ స్తున్నారు
మా ఆయన గారు లేచారండి ఇవాళ పిల్లలకు పిల్లలకూ పిల్లలకూ
గుర్తు మర్చిపోయితున్నారా అండి
ఉహు
ఏమైంది
పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి లేట్గా లేచారండి ఇవాళ
ఆవునాండి ఆహా
ఉమ్
ఇవాళ ఇది మొత్తం ఫినిష్ చేసేయండి అంది నేను కొంచెం చేస్తాను
ఆ సరే సరే మేడమ్ ఓకే మేడమ్
అదే మరి మీరు కొంచెం బిజీలా ఉండకండి ఆ అవునండి మీ పిల్లరిగ మధ్యానం పండరేమో కదండి
ఆ బలవంతం ఒకవేళ పండినా కూడా వేస్ట్ అండి ఇప్పుడు పంటే మళ్ళ మజ్జ మా రా త్రి లేవరండి మళ్ళా లేట్ గా పడుకుంటారు
అవునా అండి ఆహా
ఉ
ఇవాళ నేను ఇంకా పప్పే అండుతాను అనుకున్నా గానీ ఫిష్ వంకాయలు తెచ్చిండండి మా ఆయన గారు
ఫిష్ తీసుకొచ్చారా
ఫిష్ కాదండి ఫ్రెష్ ఉండే వం కాయ వంకాయ ఆ అయితే అ దే అండియానండి మంచిగుంటదని
ఆహా మంచి పని చేసారండి
ఇంకా సాయంత్రం ఏమండు కొంచెం ఏమంటాలు బొమ్మడీలు ఉన్నాయి
ఆహాహా మంచిగుంటదండి బొమ్డీలు కూడా టమాటా బొమ్మిడి బాగుంటదండి
అదే అండుతానండి సాయంత్రం ఉమ్ చెప్పండి ఇంకేం విశేషాలు ఏం లేదు బాగు బాగానేతున్నా
తే మళ్ళీ నేను చేస్తానండి మీకు ఆ
ఆవునం అవునండి
ఆ మీకు నేను కూడా చేస్తానండి
ఆ చేయండి ఈ నెంబర్ కి చేస్తే చేయండి నేను తిన్న తరువాత కాల్ చేసి చెప్తాను మీకు
ఓకే అండి ధన్యవాదాలండి నాతోటి ఇంత సై టైం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి
ట్యాంక్యూ అండి నాతోటి ఇంకా మాట్లాడినందుకు
ఓకే అండి బాయ్
ఆ